హలో హలో వినిపిస్తుందా
ఉ
వినిపిస్తుందా
వినిపిస్తుంది నాకు నీకు
ఆ వినిపిస్తుంది ఆ ఆ వినిపిస్తుంది
ఎప్పుడు పోవాలి కాలేజ్కి
రేపు రేపు రేపు రేపు పోయి రివ్యూ చెప్పి రివ్యూ రివ్యూ ప్రాజెక్ట్ రివ్యూ ఉంది రివ్యూ చెప్ప చెప్పి ఓ రావాలి
సక్క సక్కగా వినిపిస్తలేదు వైఫై అప్ జేసుకో
ఇప్పుడు వినిపిస్తుందా
వినిపిస్తుంది
నువ్వెందుకు అనా ఈరోజు కాలేజ్కిి
మకుళ యితు అతే మా గ్రూప్లో మాది అంతకు ముందు ప్రపోజల్ ఫాము సబ్మిట్ చేయనికే మొన్న పోయినాం మేము పోతే ఆ సారి తీసుకోలేదు ఫోన్డా అని అన్నాడు ఫోన్డాన్ సరేలే పెట్టట్లేదు కదా అని లైట్ తీసుకొని వచ్చ చేసినాం అనమాట అయితే ఈరోజు టెన్త్ బ్యాచ్ వాళ్ళు ఖచ్చితంగా రావాలి ప్రపోజల్ ఫామ్ సబ్మిట్ చేయాలి అనేసి అనిండే వేరే ఎవ్వరుూ అవైలబుల్లో లేరు ఒకరొకరు ఒక్కొక్కరు దగ్గర ఉన్నారు ఇంక నేనే ఉన్నా కదా అని చెప్పేసి ఇంకా ఆమె ఊరికుపోతుందని అంటే ఇంకా ఆమె దగ్గర ఉంది ఆ ప్రపోజల్ ఫాము
హ మరి ఎట్లా ఇప్పుడు మరి తీసుకురా మరి ఎట్లా ఇప్పుడు ఆ ప్రభో స్వాము
నేను మళ్ళా జీరాక్స్ తీసి కాదు నీరాక్ రక్షికను
ఆ
తీకునా తీకొని నేను సనిపెట్టి అందరు వేరే వేర సై పెట్టి మేడం సైడ పెట్టినా
ఆ
టైన్ పెట్టి ఇక సార్కి సబ్మిట్ చేసిన ఆడుగు పోయినాకచ్చ హెచ్ఓడి హెచ్ఓడి సైన్ పెట్టించక రాన్నాడు
అ
అంటే ఇక హెచ్ోడు ఎవరో తెలుసా అన అన్నాడు ఎ చోడి సయి నువ్వు వట్టించుకురా ఎవ్వరు అని అంటే నేను ఒకసారి పెేరు చెప్పిన ఏందిను వేళ పుఖంలో నవ్వు అదేదని అన్నాడు సారు అంటేం ఎక్కువ కాలజ్కి వస్తాేను కా సార్ అందుకే తెలుసలేదు అనేసాను నా అంటే ఆశారు కాదు ఇంకోసారు సార్ా గరవెటీ చ కాాలన్నా ఆ టెన్షన్ లో స్టాఫ్ రాడు ఓల్పన్ంచ రాడు అయితే నేను స్టాప్ ల ఇస్తున్నా సార్ కకి అట్లాంది నాకు తెలివి సారేమోని అవుతుండడు అది కాదమ్మా ఇది అని ఇక ఇచ్చినాక ఆ సార్ తోటి సైన్ పెట్టించినాక ఈ సార్ ఉండి సార్ ఏమనిలేదా సైన్ పెట్టి పెట్టేటప్పుడు ఇంత లేట్ అయిందని అనలేదా నిన్ను అని అడిగిండు అంటే ఏమనలేదు సార్ అని అంటే ఇగ సైన్ పెట్టిచ్చుకొని అంత చేసి ఇగ సబ్మిట్ చేసి వచ్చేసినా ఎంత ఒక నలభై నిమిషాలు ముప్పై నిమిషాలు పడ్డది గంతే ఇ
ఒక్కదానివె పోయినావా కాలేజ్ కి
ఆ ఒక్కదాన్నే పొయిన ఇంగెవ్వరు లేరు కదా
కురా ఒక్కళ్ళు గ్రూప్ లో ఒక్కళ్రు బొయ్ సబ్మిట్ జేసినా యాక్సెప్ట్ జేసిండ సారు
ఆ
మాకు అట్లుండదు మాకేమో మాకేమో మొత్తం గ్రూప్ మెంబెర్స్ త్రీ మెంబర్సు ఉండాలి
ఇప్పుడు ఈ రోజే లాస్ట్ అని అన్నాడు ఈ రోజే లాస్ట్ అన్నారు కాబ ట్టి ఇంగ ఖచ్చితంగా ఎవరో ఒకరు రండి వొచ్చి ఇచ్చిపోండి అన్నందు కి ఇగ నేను అట్లా యాక్సెప్ట్ చేసిండు అంతకు ముందు అయింటే మమ్మల్ని గుడా టార్చర్ చేస్ సే వాడె
అహా ఇప్పుడు మీ గ్రూపు త్రీ మెంబర్సా ఫోర్ మెంబర్సా ఫైవా
ఊ
ఫైవ్ మెంబర్స్ లొ నువ్వు వొక్కదానివేన ఇంగ ఎవ్వరు అవైలబుల్ లేరా నీకు ఆ
ఒకరు పెళ్ళి అని ఒకరు చనిపోయరని ఒకరేమో ఇంగ పెళ్ళ అని ఒకరేమో ఇంట్లో బాలేదని అట్లా
ఇప్పుడు ఒకదానివె ఇచ్చేసి వొచ్చినావ
ఒక్క దాన్నే వొయ్ చేసొచ్చినా ఇంకా మార్క్సు జీరో అంటా ఈ రోజు నువ్వు పొతె వేస్తా అన్నాడు అందుకే బొయ్ ఇచ్చొచ్చిన ఎందుకు లే అని
ఉహు మాకు గుడా రేపు రివ్యూ ఉంది గా ఫైల్ ఏమో ఆ రివ్యూ రోజు దీసుకోవద్దు నెక్స్ట్ ఆ ఒక ఒక రోజు ముందన్న తీసుకోవాలి అని జెప్పిండు మేము ఆ ఫైల్ దీసుకోలేదు రేప్ రివ్యూ ఉంది ఆ ఫైల్ ఎప్పుడు ఇస్తాడో ఏమో ఆ యన అయితే ఏమంటాడొ ఏమొ సారు
ఈ ప్రాజెక్టుతోను వొచ్చినాయ్ కష్టాలు ఇప్పుడు మాకు ఇంకా నైన్తు తర్వాత ఎప్పుడు స్టార్ట్ అయితే వెళ్ళదుంట కానీ రివ్యూ అయితే నైన్త్ తర్వాత అనంట
మాకు మంచిగానే తొందరగానే పెట్ట సాటర్డే కానీ రేపు మరి మా రివ్యూ కంప్లీట్ అవుతుందో లేదా తెలియదు కానీ రేపు అయితే ఉంది రేపు పోయి ముందే కూర్చోవాలి అయ్యాల ఎవరంటే వా వాళ్ళు బలువే చెప్ప పచ్చు ప్రిపేర్ ఉన్న వాళ్ళు కానీ బయట ఉన్నాం వాళ్ళు ఎవరు మా క్లాస్ మేట్స్ ఆ గ్రూప్ మేట్స్ ఉన్న వాళ్ళే కొట్టుకుంట్ర ఎవరు ముందు పోవాలి ముందు పోవాలి రివ్యూ కానీ ఏ మ మన నాప్పుడు ఫస్ట్ టూ త ఫోర్ వన్ రివ్యూ అప్పుడైతే అంటే రెండు సెక్షన్స్ ఒక్కసారిే రమ్మాల దివ్యూ పెట్టిండు మా శక్షన్ వాళ్ళా ఇంకా ఇంకొక సెక్షన్ వాళ్ళ అని అసలు మస్తు కొట్టుకున్నాం వాళ్ళు పోవాలా వీళ్ళు పోవాలా అని సా దగ్గరే పోయేదేమో కానీ ఫస్ట్ అ డోర్ లోపలికి పోవడమే చాలా పెద్ద కష్టంగా ఉంది
అదే అదే ఫస్తే ఒక్క క్వశ్చన్ లో అడుగుతారు
అవును
లాస్ట్ లోనే పోవాలి వాళ్ళకి వి వచ్చినప్పుడు పోతే సెట్ అవుత తొందర తొందర పంపిస్తారు బస్ట్ లో వస్తారు పోదు
నీ ప్రాజెక్ట్ ఏయింది ఏం చేస్తున్నావు అది అని అడుగు
ఆడుగుతారు హ నేను ఇంకా ఈరోజు వచ్చిోడాడు తడా అనుకుని అడగలేదు
ఆహ
ఇక మొత్తం అయిపోయింది ఇంప్లిమెంటేషన్ అంతే అయిపోయింది ఇక
ఇ ప్రాజెక్ట్ మొత్తం అయిపోయిందా
డి
ఇంకా ఇంకొక మా గ్రూప్ లో ఇంకొక ఆమె ఇంటికి పోయింది మరి ఆమెరి పొద్దున్నే వస్తాన అన్నది మరి ఏమ వస్తుందో ఏమి పిడిపిడి శయలంక
ఎప్పుడు రేపేనా రేపే కదా
పే
మరి ఎవరి అ సర
ఇంకా మా గ్రూప్లా ఇంకోకామె వాళ్ళ ఫ్రెండ్ డు చేస్తాన్నాడు మరిగా ఆయన చేస్తే మాక్ ఆ పి పీపిటీ వస్ అయితే ఆయన ప్రిపేర్ అయ్యి ఆయన ముందువోయి చెప్పాలి సార్ ముందు
అదదే
న్యనాకు అనకు చిగా అన్నీ అడుగుతూ ఉంటడు ఇగ డౌట్ వచ్చినయి అంతా అడుగుతాడు ఇగా
తది కదా
ఆ
మే వరకు అయిపోతది కదా మీది
అయిపోతది
మళ్ళా ఎప్పుడు ఎప్పుడు కం ఏప్ చేస్తారు ఎప్పుడూ ఇంప్లిమెంటేషన్ అయిపోగోడుతారు
ఏమ ఇప్పుడు మాకు ఇది సెకండ్ రివ్యూనే కదా ఇంగ అది ఎప్పుడు ఇస్తాడో సెక్ సెకండ్ రివ్యూ కాదు జీరో రివ్యూ అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ రివ్యూ
ఆహా
ఇంగ ఫస్ట్ ఇదయితే ఏఆ లాస్ట్ వరకు మనకి ఎగ్జామ్స్ టైం వరకు ఉంటది కావచ్చు
ఉహు ఉహు ఏమో ఎప్పుడు ఇక్కడే ఉండుడు అయితుంది కదా ఏదన్నా మంచి ప్లేసెస్ ఏమైన్నా ఉంటే లేకపోతే ఏదన్నా ట్రిప్పు ప్లానింగూ అట్లా
ట్రిప్ ప్లానింగా ఏం ట్రిప్ ప్లాన్ చేద్దాం అన్ కుటునవ్
ఎక్కడయినా అటు ఎమంటరు అరుణాచలము
అబ్బా అరుణాచలం వస్తవా నువ్వు
ఆ
అరుణాచలం వస్తవా
వస్తా
మీ ఇంట్లా ఏమనరా పంపిస్తారా
పంపిస్తార్
నిజామా
నిజం
ఆహా మా ఫ్రెండ్స్ మొన్న పోదామని ప్లాన్ ఏసినాం కానీ అది కుదరలేదు
అవును మొన్న హోలీ ఆడినవ హలో హలో హలో హలో హలో హలో హలో వినిపించట్లేదు హలో